హలో ఉన్నావా
ఉన్నాను ఉన్నాను వెదర్ గురించి మాట్లాడడం మర్చిపోయావ
ఆ వేదరు గురించి వెదర్ గురించి మాట్లాడ ఉన్నాం కదా ఎ లు ఎక్కువ ఉన్నాయేమ
అవునా ఉన్నాయా ఎండలు మా ఇంటి దగ్గర ఏంటో ఇంట్లో కూర్చుంటే తెలియట్లేదు బయటకి వెళ్తే తెలుతుంది
ఇలోగాచ్చంటది ఎ
సీతాకాలం మొత్తనేేమో చెలి అప్పుడేమో చర్మం అంతా ఏదోలా అయిపోతది స్కిన్ ఆ సమ్మర్ వత్తనేమో నల్గగా అయిపోత ఎటొచ్చి అటొచ్చి కొంచెం వానకాలంగానే బాగుంటాం అనుకుంటే బురద
బయట ఇక్కడో వెళ్ళాం ఇంక ఇంట్లో కూర్చొని బజ్జీలు పకోడలు వేసుకోవడమ
అవును బామ్మ ఆ ఇంటి దగ్గర ఇంకా దారుణంగా ఉంటద అమ్మో ఏమట్టుయి మకు రోడ్లు ఎతునరే మా ఇంటి దగ్గర మా రోడ్ ఎతన్నారు
మొన్న వచ్చానుగా మీ ఇంటికి చూసానుగా
రోడ్ లేయడం చూసావా ఆ చూసావు క్రాస్ చేసావు కదా
హ అడ్డంగా పెట్టేసడేది మన ఇద్దరం ఏమో దాని మీద నడుచుకుంటే వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళాం కదా
అవును వస్తున్నాడు ఇప్పుడు చిప్స్ వేసాడు బ్లాక్ కలర్ చిప్స్ వేసాడు వేసినడు కొంచెం సమానంగా వయాలి కదా ఎగుడు దిగుడుగా ఉన్నాయి అవి రోజు తడుతున్నారు దాన్ని ఒక ఏంటది ప్ర క్టర్
ఆ అది సిమెట్ది
ఆహా అది కాదు అది అది రోడ్ల రోడ్ రోళార ఏదో అంటారు భవన్తో చెక్కన పలగడం రావట్లేదు వాటర్ ట్యాంకర్ తో తడిపోడు ఓ
ఇంకా రోజు తడుపుతూనే ఉంటారు కొత్త రోడ్లు వేస్తారు కదా
అవును మా అమ్మ వచ్చిందంట బట్టలుతకలేదు అమ్మ ఉతికెత్తాం అనుకున్నాను ఏం చేసావు పొద్దున్న నుంచి అంటారు
మా అమ్మయితే నడుతు న్నా అన్ని చేస్తున్నావు ఇ చేసే బదులు ఇంట్లో పనులు చేసేయచ్చు కదా పనైపోతది అంటది అయ్యే కాదు ఇయ కూడా చెయ్యాలి అంటది
మా అమ్మ అలగా అంటది పని చేతే బలంగా ఉంటారంటది కొన్ని కొన్ని తిన మొళలు కూర్చుంటే అలాగే నేరసంగా ఉంటా ఉంటది అద ఏ పని చేసిన కాదు ఏ పని చేసినా చీనా వద్ద తిన్న మా అన్న అన్నటు చేతం అందుకే వద్దని అడాడు రావద్దన్నాడు నిన్న అంటును మా అమ్మ
ఆ
రాత్రి అన్నం తంటంట నాాల వద్ద నచ అత్తా ఏదైనా అ పొద్దా అన్నట్టు తోముతావు అక్కడ వర్క్ కూడా అలాగే చేసామేమో ఉంటుంద నైట్ నిన్న పొద్దున్నంత మాని అని చెప్పింది
ఆ ఏంటి మమ్మీ నిన్న అంతా మారేమన్నా మళ్ళీ వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు ఏంటి అ మలిసిందే
ఆ నిన్న మేడం తిట్టిందా అ తోటే అర్థమైందండి మామగ మారు వద్దన్నారు రావద్దన్నారు అన్న అన్నది అర్థం కలి మా అమ్మగే
ఆ ఎలా అడిగమ్మ నా ఆంటీ న ఎందు ండి మరి ఇన్ని రోజులు చేపంచుకున్నారా మళ్ళీ ఇప్పుడు మానేమన్నారా
మా అమ్మ ఏమంట ఉంది కదా అప్పుడు కూడా మళ్నే చాల్ీ పెట్టి పట్టుకుని వెళ్ళి పని చేేసి వచ్చాం ఆసారికి ఒకసారి ఆ డబ్బులు కూడా ఇవ్వదు పది రోు డబ్బులు కొన్ని పదిహేను రోజులు డబ్బులు ఇవ్వలేదు పాద రోజులు కస్తందంట ఉన్నారు మనలు మన సొమ్ము తిన వాళ్ళు అలావా అయ్యారంటుంది వన్ హవర్లా ఏయరు అంటండి ఊరుకోనిండి నెల చేత ఇమ్మంటాను నా పది రోజులు నీ పదిహేను రోజులు కలిపి నెలకిమ్మంటాను వెళ్ళి అసలు ఊరుగానే సాయంత్రం వెళ్ళి ఏదోటి తేల్చకకుని వస్తానండి అ అమ్మా బావే పరుదిగమ్మా ఎల్లగమ్మా అని మడ పటిలడంతాగా
ఆ
మాన్యము గడవ పెట్టతా మనుషళ పద్ద్దన అంత ఇద తాత్ర ది నాకు ఆ ఇప్పుటికే ఆల్రెడీ ఇదిలో అంత అల్లరైపోయింది అందురూ చేసేస్తున్నారుడి
ఇంకెందుకులో ఫ్రీగా ఉండి ఇంట్లో కూర్చొని ఫోన్ ఉంది
ఆ నేను ఫీగా ఉ నా మా మావయ చెరాగ తెప్పించట బాబు ఏం చేయట్లేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారు ఏదో పెద్ద మమ్మల్ని చూసేస ఊరలాగా
ఆ అందరూ అలాగే ఉంటారు
అప్పుడు కోచింగ్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వలేదు మాన్నిేను కోవిడ్ తీసుకెళ్ళన అంటే దానికి చూడరు
ఆ
ఆ ఉంటగా కాక్స్ ఉన్నాయి షటిల్స్ కూడా ఉన్నాంటే ఎంత బాగున్నాయి్ చిన్నప్పుడు తెగాడేసేవాళ్ళం తెలుసా షెటిల్స్ ఈ సమ్మర్ లోనే ఎక్కువట్లు ఆడుకునే వాళ్ళు కావా
ఇక్కడ ఏమంది నాకు ఎవరో లేరు ఆడడానినికి అయినా షర్టిల్స్ కూడా లేవు
నేనైతే ఒక దాన్నే ఆడేసుకుంటాను ఏంటిది బాల్ ఉంటంది కదా క్రికెట్ బాల్ ఏ పిల్లలు ఆడుకునేది వచ్చిందో మా ఇంటి ఇట్లోకి తెలియదు కాగాని నాకు కనబడింది దాంతో నేను ఒకదాన్నే పిచ్చదానిలాగా ఆడుకున్నాను
హ నిన్న మా అన్నయ్య ఏంటి క్రికెట్ చూస్తే కూర్చున్నాడా ఏంటి ర క్రికెట్ ఫైనల్స్ కదా
అటిక ఏదో మ్యాచ్ జరుతుందంట నా అందంగాదా అసలు క్రికెట్
నేను అదే అనుకుంటున్నా ఏంటి మొన్న ఈడు ఎవరు ఉన్నారు బిగ్ బాస్ లో ఉంటాడు పవన్ కళ్యాణ
హ
రీతు వా వాళ్ళ అందరు కూడా వెళ్ళ వాడు కూడా మ్యాచ్ ఆడాడంట అదొక క్రికెట్ మ్యాచ్ మొన్నేమో హీరోలు అందరూ ఆడారు ఇప్పుడమ ఇప్పుడమ అసలయింది ఇండియా ఈ గెలిచింది ఇండియా గెలిచింది
ఇంకాేదు సెలవులే కదా అందుకే వాళ్ళు కూడా బ్రేక్ తీసుకుని ఆడుకుంటున్నట్టున్నారు
ఇన్స్టా యూట్యూబ్ చూస్తుంటే పొద్దున్న టీవీలో చూస్తుంటే అన్నీ అయే అవుతున్నాయి క్రికెట్దే అతుంది
ఆ క్రికెట్ ఒక మొక్క అర్థం కాదు కబడ్డీ అన్నా అర్థమ అద్దు కానీ మా డాడీ అయితే తెగ చూసేసేవాడే బాబు ఏ అన్నా జరుగుతవో క్లాబ్స్ కొట్టేసుకునేవాడు ఏ మాట్లాడేసుకునేవాడు మా అమ్మ అనేది నీకు ఇచ్చేస్తారు ఇప్పుడు కప్పు
అ
కరెక్ట్ గా సీరియల్ వేయనికి వచ్చి అవి పెట్టుకునే కూడాడు మా అమ్మేమ కాపం వచ్చింది మా అమ్మకి
కానీ చూస్తా ఉంటే బాగుంటది ఏ ట్రస్ట్ గా ఉంటది క్రికెట్ నేను నేనే ఎక్కువ చూడి కానే మానవాళ్ళ ఎవరో తెలిసి మాలుగా వాళ్ళ డ్రెస్సుల చ తెలిసిపోద్దు కదా జ జర్సిల్ చ తె తెల్సిపోద్ది కానీ విరాట్ కోహ్లీ ఈడ్ ఈడుంటారను
ఆ చెప్పిఅంటే చెప్పినాను గుర్తొచ్చింది మ్ నా నీగేడిది
ఏంటి చూసావా కొత్త మూవి వచ్చింది వాడు రెండు జల్లేస్ కొని ఏంటి ఏది షేర్ అని చెప్పి ఒస్తుంది ఇంకా సాంగు
అవునవును
ఏంటి వాడు ఏంటి వాడు రెండు జల్లు వేసుకొని అలా చేస్తున్నాడు అని చెప్పి, నిన్న మా అమ్మ మా డాడీ ఇద్దరు చూసి నవ్వేసుకుంటున్నారు ఓతేగ
చాల వైలెంట్ గా ఉంటాడంట హిట్ మూవీ లో కంటే అందులో ఇంకా చాలా వైలెంట్ గా ఉంటాడంట. డీసెంట్గా ఉండేదే ఆడక్కడ ఆళ్ళు కూడా నాశనం చేసేశారు
మా అమ్మేమో సాంగ్ వచ్చేటప్పుడే అంటుంది. వీడు వాళ డాన్స్ రాదు వీడికి ఎక్కువ ఆ కానీ చూడు బండి మీద వ చ్చి ఇంకేదో ఆ రెండు స్టెప్లు వేసి వెళ్ళిపోతాడు అంతే అని అంటుంది.
వీడు కొంచం వర్లేదు బానే తడు
రామ్ చరణ్ దేమో ఆసాంగ్
ఉమ్ ఇంకోటి ఇంకో సాంగ్ ఏమైనా రిలీజ్ అయింది ఏంటి, స్టెప్స్ ఓ తెగొచ్చేస్తున్నాయి.
మరి మళ్ళీ ఏదో ఈ విడి సాంగ్ రిలీజ్ అయింది మొన్న. ఇప్పుడు మళ్ళీ ఏమ సినిమా ట్రైలర్ లాంటిది ఏమంటే రిలీజ్ చేశారేమో,
ఉమ్మ్ ఏంటో స్పిరిట్ స్పిరిట్ మూవీ అవి ప్రభాస్ ది ఇప్పుడు
ప్రభాస్ తెలీదు ప్రభాసి అన్ని మా అన్నకె తెలుస్తాయి
కాదే ఈడు ఈడుదితున్నాడు కదా, యానిమల్ మూవీ డైరెక్టర్ వంగ
ఆ మిమ్మల్ని మాత్రం డిసప్పయింట్ చేయనే, ఈ సినిమా మీకు బాగా నచ్చుతది అంటున్నాడు కదా.
ఆ అందులో సగం బూతులే ఉంటాయి
ఆ
హ ష్టం అర్థం కాదు, యాటిట్యూడ్ పొగరు పొగరు ఎక్కువ చూపిస్తాడాడు కోపం తప్ప ఇంకేం చూపిస్తాడు ఆ
అయ్యనచ్ తాయి ఏంటి మా అన్నయకి,
న్నాను, ఎవడ మాట లెక్ చేయ్యను అదో మెంటాలిటీ అన్నిట్లో అలాగే ఆడతాడు
ఉమ్
ఆన్
మా అన్నయ్యకేమో ఏ ఏంటి రెండు సాంగ్స్ ఒకే సారి వచ్చినాయి కదా రామ్ చరణ్ వి నాని వి మా అమ్మ రెండిట్లో ఏసి సాంగ్ నచ్చింది నీ, మా అన్నయ్యకి నానిదే నచ్చిందంట. ఇవి రెండు మూడు సార్లు పెట్టి ఇ అదే చూసి చెడంట అసలు ఏముంది ఇందులో ఆ రామ్ చరణ్ దన్న కొంచెం స్టెప్స్ బాగా చేసాడు డ్యాన్స్ బాగా చేసాడు వీళ్ళరడు జల్ వేసుకొని బండి మీద వచ్చి డ్యాన్స్ వేశాడు అంతే అని అంటుంది
జోర్లే నేను ఇంతకి అలాే ఆ పోస్టర్ చూసాను గాని ఆడిది కొంచెం క్లిప్స్ చూసాను గాని చాగా చూడలే నేన్ చూస్తానుండు తర్వాత అక్క
మన జరు
ఇ ఎన్ని రోజుల ఆఫీస్ క వెళ్తే అంత ఈ టైం కి నేను అక్కడ దిగాలుగా బెంగగా ఏదో ఆలోచనలో పడిపోయి ఉండి దాన్ని ఒక దాన్న అయిపోయానుని రోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూ ఉండేదాన్ని
హ మేడమ్ తో అన్న ఫ్రెండ్షిప్ చేయాల్సిందా మేడమ్ తో ఫ్రెండ్షిప్ చేయగొండ ఉత్సవ
మేడకిే నేనే నచ్చలేదు అసలు ఇప్పుడు గర్ల్ టు గర్ల్ పడదు
అవును మన సీరియల్స్ లో కూడా అయే శూపతకువ
హ ఏ ఏంటది వారు గురించి మాట్లాడుకుంటున్నారు ఆ లేకపోతేనేమో ఈ రాఘవన్ ఆజీవి గడు ఉన్నాడు కదా ఆడి గురించి మాట్లాడుకుంటారు సరలే నేను అలాగే కూర్చుంటాము ఎందుకని మధ్యలోకి వెళ్ళ ఏదో ఏదోటి అంటున్న మాట ఎవరు పట్టిు పొర
హ
అందుకు ఇంకా ఉ అదా
ఇంకా ఎంతకులే ఎంట అలస్పోయవా
ఉ సరే ఉండు మళ్ళీ చేత్తాను ఇంకా మళ్ళీ చేత్తాను ఉండు